హలో
చెప్పండి మావనికన్ని చీమలు కుడుతున్నాయండి. వయమ్మయమ్మయ
చిమలు ఎందుకండి మీ ఓడు అంత తీపుగున్నడా అండి?
మ్ కుడుతున్నాయి కుడుతున్నాయి అన్ని కరెంట్ చీమలే
మా దగ్గర కొన్ని పంపియల్ల అండి. లే నీ మాకాడ బుడ్డ సీమలే అండి, కరెంట్ సీమలు లేవు.
అన్ని కరంటు చీమలు, ఎర్ర చీమలు అన్ని బానే ఉన్నాయి. మా అల్లుడు గారిని ఎడ్ ప్పిస్తున్నారేంటి?
ఓ పాలు చీకుంట కింద పడ్డాడు. అట్లే ఫొన్ పడేసిండు. అల్లుడు గారు ఏం చేస్తారంటే, గింతంతా టే అంత రేషం అండి పెద్దది రేషంగా. రేషం బాగుంటది.
మ్ హు
అట్ల
రేషం వస్తే అంతే అండి మాకుంటుంది, ఏముందండి ఏం లేదు. గ్రూప్ మీటింగ్ కెళ్ళాలి వాళ్ళకు లెక్కలు చేయాలి. లోన్ ఇప్పి యాలి.
ఏంటండి అర్ధం కాలేదండి.
గ్రూప్ మీటింగ్కెళ్ళాలండి.
గ్రూప్ మీటింగ్ కెళ్తారా! ఇంకెన్నున్నాయండి కాల్స్?
ఇంకారు ఇది ఏడు అంటే ఆరున్నాయి ఇంకా.
ఇంక ఆరున్నాయా? పట్ట పట చేసి పడేయండి. అయిపోతాంటది. ఆరున్నాయట. చాన వరకు డిస్కనెక్టింగ్ అయ్యి పోవడం వల్ల, అయింది లేకపోతె అయిపోవు మాగ రేపు హాలిడే అట విన్నీ వాళ్ళపో మ్
ఎగ్జామ్ రాపిస్తున్నారా అండి పిల్లలకు? సభ్యురాలు ఇంటి దగ్గరండి.
ఏ సభ్యురాలండి?
మాకు ల లత గారని సెకండ్ లీడరు.
మా బస్ వచ్చేసిందండి. టీ పెట్టుకొని తాగాలండి. పని చేస్ పోవాలండి మేము కూడ ఇగ.
తేనే తాగుతారా లేకపోతే తాగర
తాగమండీ మేము బస్సు చూసుకొనే తాగుతాం.
మ్
టైమ్ మెయింటింగ్ చేయం. బస్సుని మెయింటింగ్ చే
అవునా
నీ కాల్ చేయబట్టి ఈయాల బయటికి కెల్లామండి నిన్న మ నరాలకిళ్ళ వెళ్ళలేదండి అసలే
నా కాల్స్ జెబ
ప్లాన్ చేస్తరా అండి శ్రీరామనవమికి మీ ఊళ్లో
చేస్తున్నారు అండి అంత డెకరేషన్ అవుతుంది
డెకరేషన్ చేస్తున్నారా అన్న సంతర్పణలు ఉన్నాయాండి ఏమన్నా మరి
లేవు లేవండి సురాపానకం పోస్తారు ప్రసాదం పులిహోర పెడతారు తరు అంతే కళ్యాణ మహోత్సవ్ కళ్యాణ మహోత్సవం చేస్తారు గాని అన్నస్థానం తరపనం పెట్టరండి మా ఊర్లో సర్పంచ్ లేరండి
మీఊళ్ళ సర్పంచ్ ఉంటినే పెడతారా అండి మా ఊళ్ళలో సర్పంచ్ ఉంటే మాకు పెడతాడా అండి అంటే సర్పంచులు కాదు కదా పెట్టేది యూత్ వాళ్ళు ఎవరికైన్నా మంచి జరిగిన వాళ్ళు వాలో ఇల్ లో కొంచెం పెడతారు గట్లా
పెట్టేటోళ్లు లేరండి ఎవరు అట్లా
పెండ్లి కానీ పోరగాళ్లు ఎవరు లేరా అండి పెళ్లి కానీ పోరగాయలు అందరూ పెట్టి ఏమన్నా పోయ రండి
పెట్టట్లేరు
ఓ షట్ డెకరేషన్లు చేస్తున్నారా పెద్దగానే చేస్తారా అండి అక్కడ
చేస్తుం కళ్యాణం జరిపిస్తారు పెద్దగాంటే మిడిల్ మరీ పెద్ద కాదు మరీ చిన్నగా కా కళ్యాణం అయితే చేస్తారు చెందాల అడుగుతున్నారండి అలా మా అయ్యగారు గు పూజారి గారు చందాలు ఏమని పెట్ పెట్టాడు స్కానర్ పెట్టాడు స్కేనర్కి కొట్టానంట చందాలు ఆ అంజన్నను అంజన్న గుడికాడ్నే అక్కడే మా ఊళ్లో రోజు మంగళవారం శనివారం పూజలు జరుగుతాయి అక్కడ
ఊ హూ
మా అబ్బాయి గారు బ్రెష్ చేసారు
అయ్యో పొద్దుటి నుంచి ఏం పోలేదా అండి మీ అబ్బాయి గారికి
మా అబ్బాయి గారు ఏం తిన్లేదండి సల్ల చెమటలు పుడుతున్నాయి ఎండలో ఒకటే అక్కడి ఇక్కడి తిరుక్కుంటా
ఇక్కడ మా అబ్బాయి గారు కూడా ఏమనంటే రోడ్డు ఎక్కుతున్నారండి నిప్పుల గుండ నడిచినట్టు అయితుందండి
రోడ్ మీదనా
ఉమ్
రోడ్డు పోశారా అండి
రోడ్డు పోయలేదండి ఆ రోడ్డు చేయవటి గొడవలే సరిపోతున్నాయండి
అయ్యయ్యో ఎందుకు
ఉన్నాయని ఉడా వీక్కున్నాము ఇంకా రోడ్డు పోస్తలేరు న వెనుకలు ఇప్పుడు కట్టుకోవలో ఏమోనిఊరు రోజులు పెట్కుంటారండి
అవునా
ఇప్పుడే ఉసుక తోలుతున్నారండి మేడారం నుండి మా ఊర్ల ఉసుకకు ఆర్డర్ లేదాట అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నారు ఇక ఇది వెయ్యాల రేపు తోలుతారు కావచ్చు ఎల్లు నుండి వోస్తరు గావచ్చు
కంకరా సిమెంట్
అన్నీ వచ్చేసినాయి ఇసుక కోసమే ఆగిపోయింది
డాడిన్ డాడిని డాడి డాడి డాడి
చెప్పండి ఏంటి ఇంకా ఏం కూర వండుతున్నారు
కూర ఏం లేదండి ఎగ్స్ ఉన్నాయి ఎగ్స్ వండుకోవాలి
రేపు ఎళ్ళడమేన దులపా
ఎళ్ల వెళ్లడమే రేపు మా వోళ్ళు మా వోళ్ళుని వెళ్ళామంటే డ్రింక్ జేసి పొలంలో పడుకున్నారంట
వో షట్
మా వోళ్ డ్రింక్ జేసి పొలంలె బడత్ తారట వాళ్ళు ఏమ్ వద్దు నువ్వు కూడా వత్తే రా లేకపోతే లేదు నేను వేరే టోళ్ళనన్న మాట మాట్లాడుకుంటా అనేసి అంటున్నాడు మా ఆయన గారు
హ్మ్ హు
హ్మ్
అట్లా ఎస్తున్నన్నారా
అట్లా జేసేస్తున్నారు
కాల్స్ అయిపోలేద హ్మ్ చేసింది మూడున్నాయి అన్నది పొద్దునా నీ మాటలు ఇన్నకాని జేతా నీ ఫోన్ కట్ కంగానే నాకు జేసింది అన్నమాట
మా అన్నయ్య గారు ఎటేళారు రేపు జరుగుతున్నాయి శ్రీరామ నవమి ఉత్సవాలకి వేడుకలు
ఆ చేస్తున్నారండి అటే ఎళ్ళినట్టున్నారండి ఇప్పుడు వీళ్ళే చేస్ తరు కదా దగ్గరుండి వాటర్ తీసుకొచ్చి దేవుళ్ళను కడగడం
హ్మ్
టెంట్ గిట్లా ఎయడం అన్నీ జేస్తా ఉంటారు ఇగ
ఎక్కడె చేస్తారాండి
ఇక్కడ మాకు హనుమాన్ గుడి ఉంది బస్ ఆగే దగ్గర అగొ ఇప్పుడే వచ్చేసారండి అవునా అ
కాలు మీద బడవేసుకుంటావ్ నువ్వు కాలు మీద ఎవరి కాలు మీద ఎత్తేస్తావు మా అబ్బాయి గారు ఇటుక బెడ్డలు ఎవలకంతా బలగ గుడదు
మా ఇంటికి రమ్మన్ రాదుండి కావాల్సినంత పని ఉన్నది చెప్తాం మేము
వస్తాడండి దులుపుల్ అయిపోయినక పంపిస్తామండి
దులుపుల్లు అయిపోయినాక కదండీ ఇప్పుడు పంపిస్తేనే కదా మీకు కొంచెం రిలీఫ్ ఉంటాది
బస్ ఎక్కిస్తామండి రిసీవ్ జేసుకోండి
బామ్ అక్కడ బామ్మర్ది బ్రెష్ చేసిండని ఇక్కడ బావ పెద్దది ఎసిండండి
ఇగారు సబ్బులు తింటున్నాడు సర్ఫ్ నీళ్ళు తాగుతున్నారు
ఆహా అంటే టేస్ట్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తున్నట్టున్నరండి.
అసలు
ఇక్కడ మా అబ్బాయి గారు కూడా రోజు టేస్ట్ చేస్తారండి సబ్బులు
ఆ
మరి ఒక్క రోజు కూడా టేస్ట్ గురించి చెప్పలేే గానీ టేస్ట్ మాత్రం రోజు చేసుడే
అయ్య అయ్యో ఏమితేసుడు అట్లా చేసేస్తున్నారు మొన్న దినాల చిన్న వాళ్ళ గొడవలు పెట్టుకుంటున్నారండి
ఇప్పుడు బెట్టుకుంటుంన్
ఆ అండమ్మా వాళ్ళ ఇంటి దగ్గర ఏమో గొడవ అవుతుంది పెద్దదే
దునే జరుగుతుందా అండి.
మెడలు పట్టుకున్నారంట కొట్టుకున్నారంట
అయ్యో ఎందుకో పాపం
మ్మ్ ఏమో అండి
జరుగుతున్నాయా అండి సచ్చినోడు సచ్చే అయిపోయిండు కానీ బతుకున్న వాళ్ళకి ఏందో అన్నట్టున్నదా అండి
ఆ అట్లనే ఉందండి గొడవ పెట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు.
మ్
మా అల్లుడు గారు ఫోన్ చేశారా అండి మాల్లుడు గారు ఫోన్ చేశారా
చేయారండి చేస్తే మేమే చేయాలి. నాతోటి అవసరం లేదండి తనకు
అవున
చెయ్యమిగ డైరెక్ట్ తీసుకొచ్చుడే ఉండాలె
మ్ ఇంకో ట్వంటీ ట్వంటీఫైవ్ డేస్ అయితే అయిపెయ్ ఐస్ క్రీమ్ కొనిస్తరా అండి మాకు
ఆ కొనిస్తామండి పుణ్యానికే పంచి పెడుతు రండి రేపు శ్రీరామ నవమి అని మ్ అవున
అంతేనా, మీరైనా కొనుక్కోరా మాగొనియకున్న
మేము కొనుక్కోమండి మేము ఇంకా గబ్బులేవిన మేమెడ కొనుక్కుంటాం అండి పది రూపాయలు ఉంటె రెండు గుడ్లోత్తాయని చూత్తం కదండి
అ
సిచ్యువేషన్ అసోంటిది, కాదండి మరీ మా సిచ్యువేషన్ బాలేక ఎప్పుడు డబ్బులు పడుతాయని ఉరికే మెసేజ్ పెడతాను సార్ వాళ్ళక్
అయ్యయ్యో
పొద్గాలా ఉత్త పున్యాన్కి ఒక కాలు పోయి జీరో పడ్దదండి
అయ్యో అ
ఇగ టక టక్క డబ్బులు వేసు కొని మళ్ళ కాల్స్ మాట్లాడాను ఇయల ఒక్కటే రోజు కదా అని మీ ఊరికొస్తలేవండి ఐస్ క్రీమ్లు హలో చేసింది, కట్ చేసింది, టైం అయిపోయింది. ఇంకేమో గుర్తుకొచింది మర్షిపోయ్నా
అ
ముచ్చటేమ్ దొరకుతలేదట్ మ కర్ శ్రావణి, రాత్రి ఫోన్ చేసినా